హలో హలో హాయ్ మేడం హాయ్ మేడం
హయ్ మేడమ్ నమస్తే మేడమ్ బాగున్నారా
ఆ బాగున్నా మేడ మీరు బాగున్నారా
బాగున్నాం మేడం
ఏం చేస్తున్నారు మేడం
ఏం చేయలేదు మేడం ఫ్రీగా కూర్చొని నా వర్క్ అయిపోయింటే ఇప్పుడే
అవునా పిల్లలు వెళ్తున్నారా మేడం స్కూల్ కి
పంపించలేదు మేడం పంపించాలి కొంచెం బుక్స్ అవి తీసుకోవాలి వస్తుంది మేడం కొంచెం మనీ మా అక్క కొడుకు మ్యారీడ్ అయి ఉంటే అయిపోయింది మేడం షాపింగ్ కి షాపింగ్ కి తర్వాత ఇంట్లోకి మొత్తం అయిపోయిందన్నట్టు
అవున అంటే ఎలాగో మనకి సమ్మర్ అంటే కొంచెం మ్యారేజెస్ ఇవి ఉంటాయి
ఆ
కొంచెం దానికి అమౌంట్ ఖర్చు అవుతుంది మళ్ళా మనకి స్కూల్స్ ఓపెన్ అయితే ఇవి ఖర్చులు ఎక్కువ
అవును మేడం అవును మేడం మన దగ్గర మనీ ఉన్నప్పుడు పడవు మేడం మనీ లేనప్పుడే అన్ని ఒకేసారి వస్తాయిన్నట్టు
అవునవును అందులో ఇప్పుడు బుక్స్ రేటు చాలా కాస్ట్ ఉన్నాయి మేడం మీ పిల్లలు ఏ క్లాస్ మేడంమ్
పెద్ద బాబు ఇప్పుడు ఫిఫ్త్ కేళ్తాడు మేడం ఎంత తీసుకుంటున్నారు మేడం మీ రు టీచరే కదా ఫిఫ్త్ క్లాస్ కి ఎంత తీసుకుం
మా స్కూల్స్ అంటే మేడం ఇవి ప్రైవేట్ స్కూలే కానీ కొంచెం సేవా సంస్థ ద్వారా నడిచేటనమాట ఆ శారదా విద్యాపీఠాలు అని ఉంటాయి కదా మీకు ఐడియా ఉందా
ఆ విన్నా గాని
ఆ చాబోలు కూడా ఉందనుకుంటా మేడం శారదా విద్యాపీఠంస్
ఏ ఉంది మేడం ఉన్నట్టుంది
ఇక్కడ కూడా ఉంది చాబులు ఇక్కడ ఉన్నాయి ఇవి కొంచెము ప్రైవేట్ స్కూల్స్ కంటే కొంచెం ఫీస్ తక్కువ ఉంటుంది మేడం ఫిఫ్త్ క్లాస్ అం టే మే బి ఇక్కడ లెవెన్ థౌసండ్ ఫీజ్ అంతే మేడం బుక్స్ కూడా వచ్చేసి ఆ టూ ఫైవ్ త్రీ థౌజండ్ మేడం అంతే అంతకంటే ఎక్కువ తీసుకోరు
ఇక్కడ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అంటున్నారు కదండి
ఆ అదే మేడం ఇవి కొంచెం వీళ్ళు బుక్స్ ఏమంటే కొన్ని స్కూల్స్ వాళ్ళ ప్రింట్ చేసి కొంచెం పైన హంగామా చేసి ఇంత ఇంత రేట్ చెప్తారు కానీ ఈ స్కూల్ సంబంధించి అలా ఉండదు మేడం పై నుంచి వస్తు తాయి అనంతపురం సమితి వాళ్ళ నుంచి వస్తాయి మేడం అటామిక్ స్కూల్స్ కన్ని కొంచెం కాస్ట్ తక్కువ ఉంటది మేడం బుక్స్ కాస్ట్ తక్కువనే ఉంటాది అంటే బుక్ స్టోర్ లో తెచ్చి ఎంత రేట్ అంటే అంతే ఉంటాయి కొంచెం ప్రాంతం బుక్స్ వస్త తాయి టెక్స్ట్ బుక్స్ అంటే గవర్నమెంట్ బుక్స్ ఇంగ అదే కాస్ట్ ఉంటాది పెద్ద ఏమి పెద్దగా ఏం తీసుకోరు మేడం ఇది బయట అంటే బిజినెస్ లాగా ఉంటది ఈ స్కూలో అలా ఏం ఉండదు మేడం తక్కువనే ఉంటాది ఆ
థౌసండ్ టూ హండ్రెడ్ అన్నారాంటా నంద్యాల నుంచే మేడం వాళ్ళకి బుక్స్ కానీ వీళ్ళు టీచర్స్ తింట ఇప్పుడు స్కూల్ పె పుట్టిన వాళ్ళు తింటారు కదా మేడం ఎక్కువ వీళ్ళే అంటారు ఒక్క స్కూల్లో ఇక్కడే అజీమ్ పబ్లిక్ స్కూల్ అని ఉంది అక్కడైతే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు
ఉ
ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అంటున్నాడు ఫి ఫిఫ్త్ క్లాస్ కి ఊ ఇప్పుడు చూడండి అక్కడికి ఇక్కడికే మిక్
ఆ మళ్ళా మా పిల్లలకి ఎయిట్ థౌజండ్ మేడం బుక్స్ ఫీజు మల్ల వ్యాన్ ఫీజు కోని వ్యాన్ ఫీజ్ ఎంత దూరం ఉంటది కొత్తపల్లే ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాది
మ్
ట్వెంటీ ఫోర్ థౌజండ్ ఇద్దరికి వ్యాన్ ఫీజు వచ్చేసి వ్యాన్ ఫీ ఆ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇంకా మేము అలా కాదులేనేసి ఈవినింగ్ ఒక్కటి పికప్ చేసుకున్న మార్నింగ్ మేమే డ్రాప్ చేసుకుంటున్నాం ఇంకా
అవున్లేండి మీరు ఎల్లిపోతారు సార్ ఏం వ
ఆ స మా ఆయన కూడా ఇంకా నంద్యాలకు వెళ్తారు ఎలాగ మార్నింగ్ తెం ఎయిట్ థర్టీ నైన్ లోపు తనకి డిష్ వర్క్ ఉంటది కాబట్టి ఆ తను కూడా వెళ్తాడు ఇంకా తను ఎలాగు వెళ్తున్నాడు కదా అని ఇద్దరిని డ్రాప్ చేసి స్కూల్ వదిలి పెట్టేసి వెళ్తాడు ఇంకా కనీసం హాఫ్ పీజ్ అన్న తగ్గుతది కదా ట్వల్వ్ థౌజండ్ అనేసి
అంతే కదా మేడం ఎంత కష్టపడితే వస్తాది మనీ కాలం మనం
ట్వంటీ ఫోర్ థౌజండ్ అంటే ఒకరి ఒకరి ఫీజ్ అవుతుంది మేడం అసలు
అవునవును
ఫీజెస్ ఈ ఇంత లోయర్ సెక్షన్ కి ఇంత వేలు వేలు ఫీజ్ కట్టే బదులు గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తే హ్యాపీగా ఉంటాది అనిపిస్తుంది నాకైతే
అంటే అక్కడ సరిగుండదు
ఆ ఏమంటే పట్టించుకోరు కేర్ తీసుకోరు మెయిన్ పిల్లలకి డిసిప్లెన్ ఉండదు ఇదే పెద్ద అవిట్ లేకపోతే మనకి అంత ఎడ్యుకేటెడ్ టీచర్సే ఉంటారు వాళ్ళు అంత బాగా వేలు వేలు జీతాలు తీసుకుంటుంటారు కానీ వాళ్ళే సరిగాబడ్రు పట్టించుకోరు అదే మన ఎడ్యుకేషన్ సరిగా ఉండేంట మనకి ప్రాబ్లం ఉండేది కాదు ఆ యుఎస్ ఆఫీస్ పా పిల్లలు ఏ క్లాస్ మేడం
పెద్ద బాబు ఇప్పుడు ఫిఫ్త్కి వెళ్తాడు మేడం చిన్న బాబు ఎల్కేజీ వాడికి వాడికి ఫోర్ ఇయర్స్ డిఫరెంట్ గుప్పుడవ కేజి మేడ ఆయనకు ఆయనగ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అంట ఆ బుక్స్
వ కేజీ క మేడ
ఏన్ చదువుతాడు మేడ ఆ త్రీ సబ్జెక్ట్స్ గట్టిగా అ వాళ్ళ ఏబీసిడీలు వంటలు కొన్ని తం మే చ కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే మేడం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు
ఏ మండే పిల్లలకి స్టాండర్డ్ ఉండదేమో పడదేమో గవర్నమెంట్ పంపిస్తే వాళ్ళ కే తీకోరు కదా స్టాండర్డ్ లేకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ క ేమో అని మనం ఎలాగ చదువుకోలేదు వాళ్ళన్నా చదువుకోవాలని ప్ర ఒక పేరెంట్ ఇలానే ఆలోచిస్తారు కానీ ఇక్కడ స్టాండర్డ్ ఉంటుంది మేడం స్కూల్స్ బాగుంటాయి ఇక్కడ చాబల్లో
ఇక్కడ చవుమరలో బాగానే ఉంది మేడం అది ఇక్కడ రాఘవేంద్ర హై స్కూల్ అనేసి టెన్త్ వరకు ఉందనమాట నర్సరీ నుంచి టెన్త్ వరకు
మీకు చాదల్మారి దగ్గరంగా టౌన్ ఏంటి మేడం చాదల్మారేనా
ఆ చాగల్మారి టౌనే మేడం
ఆహా పక్కన అవి ఏముంది మేడం విలేజ్ ఇంకా ఊరు
ఇక్కడ కానగూడరు అనేసి ఎక్కువ పూల చోట్లు ఉంటాయి చూడండి కానగోడూరు ఇక్కడ అహోబిలం తెలుసా మీకు అహోబిలం తెలుసా మేడం మీకు అహో వలంకు అహోబిలంకు మా ఊరు నుంచే మేడం పోయేది
ఆహా
యాభై కిలోమీటర్లు ఉంది అది కూడా ముప్పై ఉంది ఎంతో ఉంది మేడం ముప్పై ఉంది అ నాకు
ఆ ఆహోబిలం అయితే ఐడియా ఉంది మేడం ఆ అంటే కాదులు మరి మీకు బెటర్ ఇంకా బెటర్ ఏమైన్నా స్కూల్స్ ఉన్నాయి పంపించడానికి కూడా
మాకు ఊర్లోనే అయితేనే బెటర్ కదా
అదే అదే చాగల్మారి అంటే కొంచెం టౌన్లే పెద్దదేలే కాబట్టి స్కూల్స్ బానే ఉంటాయి ఇంకా
రాఘవేంద్ర హై స్కూల్ అనంతకోటి ఉంది మేడం ఇంకోటి వచ్చేసి ఏది ఇది చైతన్య భారతి అని ఒకటి ఉంది సెంటాన్స్ ఉంది తర్వాత వచ్చి వచ్చేసి అజయం పబ్లిక్ స్కూల్ అని ఉంది ఇంకా గవర్నమెంట్ వచ్చేసి
ఇవేం లేవా మేడం చైతన్య నారాయణ ఇలాంటి వాళ లేవా
ఆహా అలాంటివి లేవు మేడం అవి ఇంత చిన్న పిల్లలు ఎక్కడుండారు మేడం
ఆ
ఉ హు
కొంచం వాళ్ళకి స్ట్రెన్త్ డెవలప్ కావాలి కాబట్టి ఎక్కువగా మాలోనే పెడతారు
ఇంకా మహర్షి స్కూల్ అని ఉంది
ఉ
ఆ గురుబడి అంటరు కదా మేడంమ్ కొంచెం క్రిస్టియన్స్ గురుబడి అని ఉంటది కదా అది ఉంది ఆ తర్వాత వచ్చేసి ఇది ఫిఫ్త్ వరకు గ గవర్నమెంట్ స్కూల్ ఒకటి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఒకటి
గవర్నమెంట్ స్కూల్ రెండు ఉన్నాయా
ఉన్నాయి మేడంమ్ ఫిఫ్త్ వరకు ఒకటి సిక్స్త్ నుంచి ఒకటి ఆ రెండు ఉన్నాయి మేడం గర్ల్స్ హే స్కూల్ అని ఒకటి ఉంది ఓన్ ఆడపిల్లల కి మాత్రం
కస్తూరిబా నా మేడంమ్ లేకపోతే సోషల్ వెల్ఫేర్ స్కూల్స
అది గల్స్ హై స్కూల్ ఫ్రీనే మేడంమ్ అది
స్కూల్స్ మేడం అవి గర్ల్స్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ ఉన్నాయా
అదే మేడం గర్ల్స్ హే స్కూల్ సపరేటు బాయ్స్ హే స్కూల్ సపరేటు కానీ బాయ్స్ హే స్కూల్లో లే వెళ్తారు ఆడపిల్లలు కూడా గర్ల్స్ హై స్కూల్ లో అసలు ఎంట్రీ ఉండదు బాయ్స్ కి
అవునవును ఇంత ముందు మీము చదువుకునేటప్పుడు కూడా అవును ఉండేవి అవి కానీ ఇప్పుడు చాలా వరకు కొంచెం కొంచెం ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువేస్తనె సరికి వాటి అయిపోయింది కానీ ఇప్పుడు కూడా అయినా బాగానే ఉన్నారు మేడం స్ట్రెంగ్త్ ఇక్కడ కూడా ఈచ్ క్లాస్ ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ బానే జాయిన్ అయి ఫీజులు కట్టలేక పేరెంట్స్ సిక్స్త్ నుంచి బాగా జాయిన్ చేస్తున్నారు దాంట్లో
అవును మేడం గర్ల్స హై స్కూలో కేర్ కూడా బానే తీసుకుంటారు నేను కూడా అక్కడే మేడం చదువుకుంది కేర్ బాగానే తీసుకుంటారు క్రమశిక్షణ ఉంటుది టీచర్స్ బాగా రెస్పాన్సిబిలిటీ గా ఉంటంది
ఉ హు కేర్ తీసుకుంటారు మనకి కూడా హాస్టల్ ఉంటది కాబట్టి కొంచెము అంత లేడీస్ సే కాబట్టి కొంచెం పిల్లలకి కొంచెం సెక్యూరిటీ ఉంటది
హాస్టల్ కూడా ఉంది మేడం కానీ వీళ్ళలకు హెల్త్ బాగుండాలి వీళ్ళ చేసుకోవాలి కదా మేడం వర్క్ మొత్తము
అదే మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు సరిగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు ఈ వర్షాకాలం అట్లాడేటప్పుడు కొంచెం ఏం ఇబ్బంద్ అవుతుంది హాస్టల్ల్లో అంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ ఆ ఒకరికొకరు పిల్లలు సరిగా ఉండకపోడం మళ్ళ ఏదో ఒకటి హెడేక్ హాస్టలల్లో
అవునవును మేడం అప్పుడులాగా లేదు మేడం ఇప్పుడు ప్రజెంట్ అస్సల్ చిన్న పిల్లల్ని కూడా నమ్మి లేడీస్ ని జెంట్స్ ని ఒక చోట పెట్టనీకే లేదు పిల్లలు కదా అని కూడా పెట్ట
ఆ అదే మేడం వచ్చి బయట సిచ్యువేషన్ చూస్తెతే అసలు పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేపించాలనా కూడా భయమేస్తంది
ఏం లేదు మేడం ఇంకా టెన్త్ వరకు చదివిచ్చి వచ్చేసి ఇంకా జాగ్రత్తగా మనకు తెలిసిన వాళ్ళు అలా ఉంటే చేపిచుకోవాలి లేకపోతే ఇంట్లో పెట్టుకోవాలి మేడం మళ్ళీ ఏమన్నా జరగరాంది జరిగింది అనుకోండి తల్లిదండ్రులకు కడుపుకోతా అంతే
అంతే మేడం ఎంత జాగ్రత్త ఉన్నా కొంచెం బయటికి ఎళ్ళేటప్పుడు సఫర్ అయితున్నారు పేరెంట్సు
అదే మేడం చెప్పనే లేదు బయట రోజులు బాగాలేేవు అసలు
సరేలేండి మేడం థ్యాంక్ యూ బాయి కొంచెం వర్క్ ఉంది
సరే మేడంమ్ థ్యాంక్ యూ